ఎవరండి
బావున్నారా అండి.
ఆ చాలా బాగున్నాం అండి, మీరు
బావున్నం అండి, తిన్నారా అండి‌
ఆ లేదండి ఇంకా మా ఆవిడ గారు పెట్లేదు, మీరు
తింట్నామండి.
ఏం పురతో తిన్నారు. బీ న్స్ హలో
ఆ
ఏం కూరుతుడుదిన్నారు.
చికెన్, మిది
మాదేం తెల్వదండి ఇంకా, మావిడ గారు ఏం పెట్లేదు. మె హుం ఏం కూరవునదొ నాక్ తెల్వదు. ఆవే పెడతుదో చూడాలిప్పుడు, మరే మీరేవరు మీరేం కూరండుకున్నారు.
మాది చికెన్ అండి, చికెన్
చికెన్ వన్నుకున్నారా.
హు
భోజన్ జేసారా చికెన్ తోటి
చేసాంవండి.
చికెన్లొ ఏవేసారు మీరూ, మీరొండరా ఎవరొండారు.
మీరె వండినన్.
ఆ దాంట్లో ఏంవేసారండి.
చికెన్ కర్రీ ప్రాసెస్ అడుతున్నార మీరు
అవునండి, ఏం ఎసారు దాంట్లో
ఫస్ట్ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు
ఆ ఆ
ఆ ప్
కట్ చేసుకున్నారవి
మెంతికూరవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి‌.
చికెన్లో మెంతికూర ఎస్తారా.
ఆ ఎస్ స్తామండి మేము
ఆ మీరేస్తారా.
హు
ఆ ఓకే ఓకే ఉ
అందులో
ఉ
ఆ ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని ఫస్ట్ ఆనియన్స్ అను పచ్చ్చమీ
ఆ ఆయల్ ఎం చేసావ్ ఆయల్ ఏంటంటే ఏ పొయ్యలు పోతారా ప్యాన్లు పెట్టుకుంటార ఓకే ప్యాన్ పెట్టుకుంటార లేకపోతే పొయ్యిలో పోతారా
పేనం పెట్టుకునే పేనంలో బతు రండి ఎవరన్నా డైరెక్ట్ వండుతారా అండి
మరి అదే దాన్ వేసుకొని వెళ్ళిపోతాం అని చెప్పాలి కదా
మా ఇంట్లో కూరలు వండు కొరని
మేము కూడా అనుకుంటాం అండి ఎందుకనుకోము
పొయ్యిలో పోసుకుంటారా నూనె గిన్నెలో పోసుకుంటారా
ప్యాన్ పోసుకొని అదే ప్యాన్ పెట్టాలి కదా మీరు చెప్పారు కదా ప్యాన్ పెట్టి ఎమ్ అరేయ్ దా
గిన్నె పెట్టి గిన్నెలో మూడుపోవుల నూనె పోసి
హ హేనెక్కి హేనెక్కి హేనిక్ కేజీలకు మూడు పావులు పోయాలి
తేరిచ్
కేజీకి మూడు పావులు పోయాలా
హమ్
ఉమ్ ఓకే ఉలిగడ్డలున్న పోయాలా
రెండు
రెండు సరిపోదా
సరిపోతాయండి
ఉమ్ ఓకే
ఉల్లిగడ్డలు కట్ చేసు కొన్ని ఉల్లిగడ్డలు నూనెలో కాగినా నూనెలో వేసి
దోరగా ఎంపుకోవాలి
ఆ అవునండి తర్వాత తందులోకి పచ్చిమిరపకాయలు వేసి
ఉమ్ అది కూడా దోరగా
గరిటీ తో కలుపూకుంట దోరగా ఎంపుకోవాలి.
ఆ ఆ ఆ
తర్వాత అందులోకి చికెన్ వేసి కొంచెం ఒక టూ మినిట్స్ కుక్ అవ్వాలి.
కాదండి. చికెన్ కు ఆ అల్లం ఏంటి మసాలా ఇ పట్టించారా మీరు
మేము చికెన్ వేసాక అందులో వేస్తాన్నాండి. ముందే పట్టించుకోండి.
అలా తెే రుచి ఉండదు కదాండి. అలా టేస్ట్ ఉండదు. చికెన్ కి ఇప్పుడు మనం అల్లం ఆ పేస్ట్ తర్వాత ఇంకా ఈవెం ఉంటాయి. కదా అయన్నీ పట్టించిన తర్వాతనే వేసుకోవాలి.
లేదండి. మేము ఇట్నే మేము ఇట్నే చేసుకుంటాం. అండి
అవునా మీరే తెలంగాణ లేకపోతే ఏంటి ఆంధ్రా అట్లా ఎసుకోటం
అట్లా చెప్పద్దు కదా అండి
చెప్పొద్దా తెలంగాణ, ఆంధ్రగా అంటే వేరేదా
అవునండి.
సర్లే అ మాక్ ఇంకా మా దగ్గర అయితే అట్టుండదు అండి. చికెను కు మంచిగా అల్లం, మసాలా ఇవన్నీ ఉంటాయి కదా అవి పట్టించార్ కారం గిట్ట పట్టిచ్చాకానే అవేవో దాంట్లే త
ఆ మేమ్ మాట్ల వాయ్యమండి. చికెన్ కొంచెం దూరగా, కొంచెం వాటర్ రిలీజ్ అయ్యాక అందులో పసుపు కొంచెం అల్లం చేసి మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన్నాక కలుపుకొని తర్వాత అందులోకి లైట్గా కారం వేసి, ఒక రెండు స్పూన్లా మళ్ళీ కలిపేసి రెండు నిమిషాలు మూత పెడతాం. మరిగీచ్చాక మళ్ళీ కొంచెం ఆ ఏంటి
రాదండి. అలా టేస్ట్ ఉంటదా అలా ఉండదు కదా టేస్ట్ ఎవరైనా కూడా ఎవరయన కూడా కొంచెం ఏంటంటే ఆ చీ చికెన్ కి ఆ అల్ పేస్టీ అన్ని పట్టించా తర్వాత కొంచెం నానబెడతారు కదా నానా బేట తర్వాత ఆ నంట ప్రన ప్లే వేసుకని ఫ్రై చేసుకుంట ఫయో లేకపోతే అ క ఆ అదేపో
అలా మసాల ఫ
స ఆ
మీ సైడ్ అలా ఫేమస్ మా సైడ్ ఇలా ఫేమస్ అండి
అనా అది అంత టేస్ట్ అంత టేస్ట్ ఉండదు కదండి అందుకలా అంటున్నారా మీరు
తినకుంటే ఎలా చెప్తారండి టేస్ట్ ఉంటదా ఉండదా అని
ఓ అంటే మీ ఇంటికి రావాలివి తినాలంటే ఇక
అవునండి రావాలి
అంటే టేస్ట్ చూడాలంటే మీ ఎంటిక రావాజ న క అది అంతేనా
హా అంతే
ఇ తర్వాత అది మంచిగా ఉందో లేకపోతే అప్పుడు చెప్పచ్చు
మీకోచ్చా అండి వంటలు
ఎందుకు రావండి నాకు చాలా బాగొచ్చు ఏదంటడి అద సమయం
అవునా ఏను చ్చంటి వంటలల్లో
మా ఆవడదవయితే జప కత్త నా ఊర మీరు తిన్నారనుకోండి
ఉ
నోరుఊరు పోద్ది ఆ వంటలకు అంత బాగా వండుతుంది ఆమె చాలా ఏ కరయినా జర తగ్గట్టుగా ఆ ఆ సరయినా మో మత్తదుల తోటి అన్ని కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏదైతే మసాలాలు గీవాలు ఉన్నాయో అన్ని చక్ ఓ ఏటి దాంతో చక్కగా అంటే అంత చక్కగా కర్రీ వండుతది ఎవరైనా తిన్నా కూడా ఆర మర్చిపోరు మావడ వంట
అయితే మీ ఆడ అంతా టేస్ట్ చేయాలంటే ము ఇంటికి రాలా అండి
అవునండి ఎవరైనా రావచ్చు మావిడ వంటకు అవునా అంట అట్లుంటది దంట్లో ఏం లేకపోయినా కూడా చాలా సూపర్గా టేస్టీగా చాలా చక్కగా
ఊమ్ మీ హాబీస్ ఏంటండి
ఆ హవిసా
అవును
రీడింగ్
హుమ్
ప్లేయింగ్
హుమ్ ఏం గేమ్స్ ఆడతారండి ఏ
నేనా అన్ని గేమ్స్ ఆడతా. వాలీబాల్ ఆడతా. ఫుట్బాల్ ఆడతా. చెస్ ఆడతా. ఆ క్రికెట్ ఆడతా.
అందులో మీ ఫేవరెట్ గేమ్ ఏంటండి
నా అన్ని చాలా అన్ని ఫేవరెట్ ఏ స్విమ్మింగ్
హుమ్
త
హ
ఆ జవిమింగ్ వాలీబాలు వాలీబాల్ మై ఫేవరెట్ మిగతా అన్ని కు డ ఆడత క్రికెట్ ఆడతా ఫుట్బాల్ ఆడతా ఆ చేస్తా ఆడతా క్యారంమ్ బాడ్ ఆడతా హు ఆ ఆ ఆ స్విమ్మింగ్ మాత్రం రెండు గంటలు నాన్ స్టాపుగా ఇదా గలుగుతా
అ
అవును రెండు గంటలు నాన్ స్టాపుగా అలా హలో
ప్పండి చెప్పండి వింటున్న
అయిపోయిందా లేపోతే ఇంకుందా
ఉందండి
హు నాన్ స్టాప్ గా ఇదా గలుగుతాను నేను
సో మీ హాబీస్లా అవి ఇవి అని లేదు అన్ని గేమ్స్ ఆడతారు
హు రీడింగ్ కూడా మా హబియే
టేబుల్ టెన్నిస్ కూడా ఆడతారా అండి
టేబుల్ టెన్నిస్ సు స్కూ అదే స్ట్రోకరు